హలో ఆ.
ఏం చేస్తున్నావ్ దీప్తి.
ఆ ఆ.
ఏం చేస్తున్నావు.
బగా వస్త.
వంట చేస్తున్నావా. ఏం వండుతున్నావ్.
ఆలు టమాటా కర్రీ.
ఆలు టమాటో వావ్.
అవును ఇంగా రాబడే
నీ చేేతితో వొండేది ఏదైనా కావాలి
రా మరి అయితే వండిపెడతా
వస్తా వస్తున్న సుధా వస్తున్నా
విన బండెక్కి వస్తావో బస్ క్కి వస్తావొ పాకుంటూ వస్తావో ఉ రా ఎక్కి రా మరి
నారే దొరకట్లేదే
అందుకే బట్ సో పాక్కుంటూ రా
లోపు కూర అయిపోతదేమో
లేదులే మీకోసం దాచచ్చుంత
వద్దులే అంత ప్రేమ
ప్రేమని చూపిస్తూ తట్టుకోలేరా వద్దామ్ ప్రేమ
తట్టుకోలేము
తట్టుకోకు
అదే చెప్తున్నా
అహో అ
ఏం చేస్తున్నావ్ చదివినావా ఎగ్జామ్కి రేపు
చదువుతు ఇంకా ప్రాసెస్ లో ఉంది
ఉహు
ఉ
అది కల్పుతూనే ఉండు ఆ సౌండ్ తప్ప నాకు ఏది వినిపియట్లా
ఏం చేయను మరి మొదలెట్టినమ్ కంప్లీట్ చేయాలా కదా.
చేయి చేయి
ఉ
నీక్ కి ఇది వార్త తెలుసా ఒక చిన్న పాప తప్పిపోయింది తుని దగ్గరా విన్నావా
విన్న క్లారిటీగా తెలియదు చెప్పచ్చుగా
ఆ ఎందుకు చిన్న బాబా ఒక రెండు సంవత్సరాల మూ రెండున్నర ఉంటది.
నా
వాల్ ఇల్లు ఎలా ఉంద్ దెలుసా ఒక్కటే ఇల్లు అ రేవిలో ఉంది, చుట్టూ పెద్ద అడవిలాగా ఉంది. అది రెండు మూడు ఎకరాల దాకా పెద్ద అడవి ఒక్ ఆ పాబాన్ పట్టించుకోలేదద్ వాళ్ళు సరిగ్గా. తప్పిపోయింది మళ్ళీ ఆ వాలతో సో ఆ పాపతో కరు కుక్క కూడా తప్పిపోయిందంట
నా
మళ్ళీ కుక్క తిరిగొచ్చి అనారోగ్యంతో చనిపోయిందంట.
హహు
తనే ఆ పాప దొరుకలే
అదేనా ఆ పాపే ఆ పాప తప్పు పోయినా దగ్గరే డే బొమ్మలకి ఓహోహ్
అవును చెట్లు ఊడలకి యాలాడా దిశిరు స్పెన్సన్కి ఆ పాపదే ఏమో కొంతమంది ఏమో ఆ పాప చెరువులో దొరికి ఇంది అంటున్నారు. కొంతమంది ఏమో చనిపోయింది అంటురు. కన్ మళ్ళీ నిన్న వచ్చినాన్ పాతలనేమో ఆ పాప ఎక్కడో మార్కెట్ లో దొరికింది అనుకుంటా అన్నారు. ఇట్లా ఏది సరిగ్గా తెలీదు గానీ తప్పిపోయిందా ఆ పాప.
ఉహూహ్
హుహ్ కుక్క కూడా జనిపోయిందంట వెతుకుతూ ఉన్నారు పోలీసలు బట్ తెలిదు ఏమైందో ఇంకా
హు బిగుల మట్ పల్లటివ్
నేమో ఓ అదయే న్యూసు హల్ చేల్ జేసుంది.
ఇప్పుడైతే ఇది ఉంది గదా ఇంటియాగ్ ఇంటియే
కా నీట్ ఎగ్జామా నీట్ ఎగ్జామ్ ఒకర్ తనికైతే అబుదాబిలో పడిందంటస్
నా
అంతా దూరం ఏద్ అట్ లూబల్ ఒక్కళకే ఈ సారి ఏమో తెలీదు ఈ రోజ్
ఏ రోజే అయిపేయిందా
ఉహ్ కలుస్తది. అంత దూరం ఎలా ఏళ్తాడు ఒక్కడు. పాస్పోర్ట్ ఉండాలి, ఎంతుంటది. టికెట్టు
అట్లా ఎట్లా ఇమానిస్ బేగా వేరే స్టేటో వస్తే ఓకే బట్ హౌ దట్ వేరే అదర్ కంట్రీ ఎట్లో వసది.
ఏమో ఆ ఎగ్జామ్ సెంటర్ ఏశే ఆ ఎగ్జామో యో కమ్టీ వాళ్ళు ఎట్ల్ ఏష్ణరో ఏమో తాగ్ ఏష్ణరేమో
మరి ఇంత తాగేస్తే మనం అదేది ఆన్లైన్ లో తెచ్చి మాన్యువల్గా చేయరు కదా అన్ని ఆన్లైన్ లోనే గాద్
హు అదే స్పృహలో లేకుండా జేష్ ఉంటారు.
ఉ మరి అంతా దరునామా
ఉహూహ్
ఉహుహ్
ఏంలే తెలిద్ ఇంగా నిజంగా మర్ జేశనరా. లేదంటే తీసుకుబోయి రాయించిన్ నాకా ఎన్ టీ యేవర్.
అందా అక్కడెద్ ఏదైనా తీసుకెళ్ళి రాయించాలంటే అక్కడ అరేంజ్మెంట్ చేసి ఉండాలి కదా
ఉ ఎంత ఏం చేసి ఉంటారు ఇక్కడి కి వేరేస ఏదో ఒక సెంటర్ కి
ఉ
అబుదాబి అంటే అమో
అరబ్ కంట్రీస్
ఉ అది ముక్కు తెలవదు ముఖం తెలవదు అడికి పోఇ రాయాలి అన్న
అది అసకె ఏదారు
ఉ
ఉ
ఉ దా ఇంకా
నీళ్లు సౌండ్
ఏం చేసినావ్ ఈసే ఇవా వారం రోజు సెలవులల
తిన్నాం పండడం ఫోన్ చూడడం
తిన్నాం పడుకోవడం చదువుకున్నాలే ఎగ్జామ్ కి
ఉ ఏం చేయలే
ఏం చెయ్యకు ఎందుకంటే అదే నిజం
ఎందుకుబ్బా ఇట్లా కొంచెం నమ్మ ఉండాలి మనుషుల మీద మంచి మాట మీద నిజాన్ని కూడా అబద్ధం నమ్మి నమ్ముతామా మీరు
ఉ
ఉ
అవ్వలే వంట చేయడం ఇంకా
మోస్ట్ ప్రాసెస్ అయితడి దనీ ఉడికిస్తున్న ప్రస్తుతానికి
ఉ హు
ఉ నువ్వేం చేస్తున్నా మరి
ఏం లేదు ఎగ్జామ్ ఉంది రేపు చదువుకోవాలి ఏం చదవలేదు ఒక్కటే లే చదివినా అంటే ఇంకా చాలా ఉన్నా చదువు
ఎప్పుడు చదుద్దాం అనుకుంటున్నా ఎన్నింటికి ఎగ్జామ్
రేపు
ఎన్నింటికి ఏ టైంకి
తొమ్మిదింటికి
తొమ్మిదింటికి ఎగ్జామ్ ఎప్పుడు చదువుతా మరి
నైట్ అంతా కూర్చొని చదవాలి ఇగ
రాత్రి నిద్ర పోవా
నిద్రపోతాము చదవకుండా నిద్రపోదా మని రాత్రంతా ఉ హు కంప్లీట్ వస్తేనే కదా నిద్ర వచ్చేది మల్ల రేపు
ఇన్ని సబ్జెక్ట్
ఆరు ఉండే మొత్తం
ఆరు
ఉ
ఎప్పుడయిపోతే
నాలుగో తారీఖు లోపు అయిపోతాయి నాలుగో తారీఖుకి మళ్ళా ఇంటికి పోవాలి వచ్చిన పద్నాలుగు రోజు మళ్ళీ ఇంటికి పోతే ఇ ఇంటి చుట్టుపక్కల ఉ అందరి ఈ పిల్ల చదువుతుందా లేదా అని క్యూస్షన్ ఏ వస్తది వాళ్లకి ఉ లేదు ఇంటికే రస్ ఏం లేదు వాళ్లు ఏమనుకున్నా మనం ఇంటికి పోవడం వాళ్లు వెన్న అనుకున్న ఇంటికి పోవడం ఆపం అళ్ళేం నాకు తిండి పెట్టట్లేరుగా హ్
హ్
నువ్వు మరి
నేనా
ఏంటి
నేను ఎదికెళ్త నేను ఏడికెళ్ళా
ఇంటికి పోవా
ఇంటికి వెళ్తా ఇంకా ఏడికి ఏళ్తా
తిరుపతి వెళ్తా అన్నావ్
నువ్వు వస్తే
నాకు పోవాలని ఉంది. కాకపోతే మా నాన్న వోప్పుకోవట్లేడు. వద్దు ఆడపిల్లలు అట్ల పంపియాలేను భయం ఉంటది. నీకు వద్దు అనుకుంట అంటుడు
ఆది కూడా కరెక్టే కాబట్టి చాలా మంది ఉంటారు. కదా ఫ్రీ టికెట్ వెళుతున్నారు. కాబట్టి
చెప్పినా గాని ఏ వద్దు అనుకుంటటున్నారు.
ఎట్లా మరి వెల్
మళ్ళీ అడుగుతా ఏమంటాడో చూడాలి.
నువ్వు వస్తేనే నేను వెళ్ళడం లేకపోతే లేదు.
చూద్దాం ట్రై కేన్ ట్రై ప్రయత్నించి చూడు చివరి వరకు అంటారు. కదా
ప్రయత్నించు అయితే
హ్
హ్
ఇంకా ఏం జేస్తున్నావ్ అయింద వంట
హ్
వంటం అయిందా
లేదు ఇప్పుడే దాన్ని అన్ని ఏసి పెట్టొచ్చా ఉడుకుతుంది. నేను బయటకు వోచ్చా
అవునా
నేను ఈ పైన పైన చదివా మళ్ళీ ఇంకోసారి చదవాలి.
నువ్వు పైన పైన చదివిన బాగానే గుర్తుంటాయిలే
ఉహ్ టెక్స్ట్ బుక్ లో ఉన్న కంప్లీట్ లెస్సన్ చదవాలె పైన పైన ఇట్లా జస్ట్ ఏం ఉంటది. ఏముంది చాప్టర్ లో ఆ అంతే అయిపోయింది. పో అట్లా చదివిన
హ్
నాకు గి చాలా ఎక్కువ ఉన్నాయి. ఏ క్కువ పేపర్లు ఉన్నాయి. కదా చదవడానికి కళ్ళు నొప్పిస్తున్నాయి. నిద్ర వస్తుంది. చదువుతుండే
ఉహ్
నైట్ నుంచి ట్రై చేస్తున్నా చదవడం. అని చదివింది. పీ డి ఎఫ్ ఓపెన్ చేస్తే నిద్ర వస్తది. లేకపోతే కళ్ళు బాగుంటాయి. లేకపోతే కళ్ళు మండుతాయి.
హ్ నేనైతే లా కే ఎస్ట్ మొదలు బెట్నా ఒకటి జాధీవినా తర్వాత అటు పోయినా వోచ్చిన ఇటు వొచ్చినా ఇగ మల్లి ఇటు పోయినా అయితే ఇప్పుడు నీకు ఫోన్ చేసినా చదవడం మాత్రం చేయట్లే అన్నీ చేస్తున్నా గాని
హ్ నేను కూడా అంతే నా పరిస్తితి చదవనా అది పైన పైన చదివినా నాకు అంతకు మించి చదివే ఓపికలేదు. ద్ భయం వేస్తవ్ ఆ సన్స్క్రిట్ రాసేస్ తేనంగ్ పెద్ద పని చేసాం సంస్కృతం రాయాల్ నేను నాక్ ఏం గుర్ తెలియట్లేదు సరిగ్గా చెప్పట్లే ఎది అ ఒకట్ అయిపోతే మనశ్శాంతి
శాంత్ మనశ్శాంతి మసాలా వడ
మసాలా వడ మసాలా దోస కబ్బర్ చట్నీతో తింటే బలేగుంటది
అవు కన్ నాక్ కొబ్బర్ చట్ని ఇష్టం లేదు
ఉమ్మ పిచ్చి కొబ్బర్ చట్
మకి ఎందుకో ఎక్కువ తిన్ తింటా కానీ ఎక్కువ తిం కొంచం తింటే ఎక్కువ అన్పిస్తది
నాకు చపాతి కొబ్బరి చట్నీ బెస్ట్ కాంబినేషన్ ఎవరు పెట్టినా ఎప్పుడు పెట్టినా ఇట్లో పెట్టినా తింట నార్మల్గా చపాతీస్ నచ్చావ్ టుగు చపాతీస్ కంటే పుదిన్ను అదే కొబ్బరి చట్ని పెట్టి నాలుగు ఐదు చపాతిస్ తింట కూచోన్ ఉమ్
ఇంకేం పో
అదోక్కటే అప్పుడు మాత్రమే తింట
మ్మ్ హా నాకంత ఇష్టం లేదు కొబ్బర్ చట్నీ అన్నా
ఉమ్ సరే మరి ఉండనా
సరే బాయ్ చేసుకో వంట